ఏమొ ఒరికే ఉన్నా
ఆ
క్లీనింగ్ అంతా అయిపోయా సుమారుగా ఇంకా గ్యాస్ పైన ఉండలే అది కబోర్డు పైన పైన అదే ఒకటే ఉంది.
అవును
అది ఒకటి కడుపుకొని గ్యాస్ బండంతా కడుపుకుంటే, అన్ని అయిపోయినాయి, ఇగా గ్యాస్ మీద అది గుండ్రంగా ఉన్లే, గ్యాస్ మీదనే ఎక్కువ పెడతాను, నేను దాంట్లో ఉండే, ఆ మాకు ఒకటే ఉన్నాయి, అవి తిక్కకుని రేపు అదోకటి కడుగుతే అన్ని అయిపోయాయి. కుర్చీలు తుడిచి కిటికీలు అన్ని మొన్నడుపోద్దున్న రేపంతా ఎద్దలి ఇళ్ళంతా బయట తీసేసి కడిగేసి దీపం పెట్టానంటే,
ఉ
మున్నాడు రామనాడు, మున్నాడు పొద్దునే నీళ్ల సౌండ్
ఏమే
ఆ లేమి ఏమన్న చెప్పలే చరజంతా నిజంగాస్తాయి, ఎట్ ఎందుకో హెడ్ఎక్ వచ్చేసింది, అట్లా ఫుల్గా అట్లే మధ్యాహ్నం అయితే ఇంకే ఇ పొద్దునంతా ఇంకా చేసినా కానీ అంత ఇంత పని ఏమ ఈవినింగ్ మధ్య దాన్నిం ఏం పనుకున్నాను ఉటిగానే కాస్త చెయి అంత నొప్పి వేసింది, నొస్తానంది కుడి చేయి అంత ఎందుకో తల్లీ నాకే ఓపిక లేదు ఉందిలే అదంత క్లీన్ చేసుకుంటే మళ్ళా ఇంకా హాలిడేస్, ఊరికి పోయి హాలిడేస్ కు వస్తాం కదా మళ్ళీ హాలిడేస్ తర్వాత వచ్చి, అట్లా ఎం కడుకొనాకా ఇట్లా దుము దులుపుకొని బా పేపర్ మార్చుకుంటాను, అంతే సారి కొచ్చి సౌండ్
మాటన మా మామ పండేన్ను వేయిలు
ఆ
అమ్మ కు నాకు వేయిరూపాయలు, అమ్ము కి వేయిరూపాయలు,
వేయిరూపాయల నీకు వేయి అమ్ముకి వేయి ఇంకేమిలే తీసుకో ఇంకేమి ఇద్దరికి నీకు లేకుండా రెండు వేయిలు వెళ్తా అమ్మకే తీసుకో
ఉ
మాకు ఎవరు ఇయలేదమి ఇంకా డబ్బులు
మొత్త ఐదు వందలు ఇచ్చా
అవునా మళ్ల ఏడ కొంటావ
ఏంటి మీ బావా నీది ఇచ్చినీ నీనుచే నీ నిచ్చిన వెయ్యిరూపాల్
హ మ్మె ఎడకొంటావ్మళ్ళా
ఎ అల్లుళ్ళు
ఆ ఏడుగనులున్నాయి ఇంకా అవునా
ధర్మారం మోదం అనుకుంటన
ధర్మావర్మా అంతలే చుడి ఎడోసట్గని
ఉ హు పదిహేనట్టుకొనికి నాకి ప్పుడు డేట్ అతందో తెలిదు నాకేం బ డేట్ వచ్చేద్ అట్ల ఉంటా డేటు పదిహేడు అట్ల వచ్చి కొనుకుంటంటే
న్య
అ లే పదిహేడు అంటే ఇన్ని ఈ రోజు పదుకొ ండే నమ్మా ఇట్లతుంది అందు మళ్ళీ పదిో తొమ్మిది రోజులు ముందుగాను
మ్మ్
పదిహేడు అంటే మళ్ళా ఈరోజు ఇంక పదకొండే
పదమూడట్లు వచ్చినయ
ఉఉ బ ఉ
కుద్దాం
ఉ
తింటున్న నువ్వులు వరం కయట్ల తింటన్నా బేబం మనడు వచ్చిన శనివారం వచ్చినా కు శనివారం న వారనికి మురోజు లేైతే
అదే అదే
మంగళవారం ఏందన్నా ఎదరు సర్దుకొని టౌన్ కు వచ్చి తీసుకొని బుధవారం రావచ్చు పొద్దనే త చూత్త అట్లేనే ఉంటం ఇంగ రేపు రాకుండా నా ధర్మారం రం పోయి తెచ్చుకుంట
అంతేలే ఉ